హలో
హలో
అవారు సిస్టర్
ఆ బాగున్నారు
ఆ బాగున్నా సిస్టే మీరు బాగున్నారును
ఏం చేసన్నారు
ఏం చేయ సిస్టర్ రూమ్ లో ఉన్నాము
ఇద్దరు క్లాస్
పాస్ మార్స్ అంతా కాదు ఇక్కడ పీజీకి వచ్చిన తర్వాత పరిచయం
ఓకే ఓకే
ఆ
అదే ఇక్కడ ఇక్కడ వాళ్ళేనేమో అనేసి అందుకనే అడిగినాను
కాదు కాస్ట్
ఏం చేస్ మరేం ఔటింగ్ పోలేద ఈ రోజు
న
అది మళ్ళీ మళ్ళివలేద
అనే అండి నేను నేనైతే రూమ్ లో ఉన్నాను ఇంకా జాబ్ సర్చింగ్ అలా వచ్చాను
అవునవునులే
ఉ ఊ
అయినా పోర్టల్స్ లో ఏదో ఒక దాంట్లో పెడితే ఆటోమేటిక్ గా వస్తాయి లే కాల్స్ అవి
వ
అ ప్రెజెంట్ ఏం నేను కాళీగనే ఉన్న ప్రజెంట్ అయితే పవర్ పోయిందా ఇక్కడ
ఆహా లేదు ఉంది మీకు పోయిందా
మాకు పోయించ ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కంటిన్యూగా రానే రాదు
ఓహో ఊ
మేబి ఏమనా కనెక్షన్ ఏమనా కట్టయి ఉంటది మేబి అందులోకు ఊరేగింపులు జరుగుతుంటాయి కదా ఈరోజు
ఊ
అందుకే తీసేసినారేమో అని ఇంగ వెయిట్ చేస్తున్నాం పవర్ కోసం
ఊ ఇంకా వర్షం వచ్చే విధంగా ఉంది
ఊ ఇక్కడ పడింది ఆల్రెడీ ఆఫ్టర్నూన్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడింటది అంతే
ఎక్కు పడిందా
లేదు లేదు లైట్ గానే పడ్డది అది కూడా ఫైవ్ మినిట్స్ లోపలే ఆగిపోయింది ఇక్కడ వర్షాలు తక్కువ కదా
ఎక్కో మోడాల మబ్బులు చనా ఎక్కువ ఉన్నాయి
ఓహో అయితే మేబి అక్కడ వస్తే బావు చాలా భారీ వస్తదేమో
ఆ మొనచ్చింది చాలా హెవీగా వచ్చిందండి ఏమో
ఆ రోడ్లు కూడా బ్లాక్ అయిపోతాయి ఓకొసారి
అవును చానా ట్రాఫీక్ ఐతంది
ఊ ఊ అక్కడ బాగా వస్తది ఇట్ సైడ్ ఏ తక్కువ
ఊహు
ఇంగోస్తే ఇంకా మేబి ఈ మంత్ లో రావాలి వస్తే కొంచెం బానే ఉంటది పొలాలకి అంత ఇబ్బంది ఉండకుండా ఇంగ రాకపోతే ఇంగ అంతే ఈ ఇయర్ మొత్తమింగా
అక్కడ ఏం పనిచేస్తారు సిస్టర్ మీరు ఎక్కువ
అ వేరుసనగా అ పలిలంటే మంచిగున్ని కదా అది పతి అనన అవి బత్తాయి పళ్ళు ఉంటాయి కదా
ఊ
అవి సనగలు కందులు అవి ఉంటయి మజమా ఉంటా ఇంకా అవే ఇంకా
వరే పడించదదా మాటర్ తక్వ
ఇంటకా వాటర్ ఎనీ టైమ్ ఉండాలి కదా బోర్ ఉన్న వాళ్ళు ఇస్తారు బోర్ లేని వాళ్ళందరు ఇబ్బంది కదా
మా సైడ్ అయితే అన్నిీ పండుతాయి
హ అంటే మీకు వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇక్కడ అంతా ఇబ్బంది
మాకు వర్షానికి వర్షం ఎండకు ఎండ అలా వస్తాంది
ఉ ఇక్కడ వర్షాలు తక్కువగా అే ఇంకా కొన్ని చూసుకొని వేస్తారు పంటలు కూడా
మాసాల వరి పసుపుపు టమోటా
హ అవన్నీ బా డబ్బులు వచ్చాయి
ఆ ఎక్కువ అని సారు కోకోనట్
ఆ
అవన్నీ వండిస్తాయి అన్నీ వండుతాయి ఈవి పండ అన్నకోకుండా
మా సైడ్ అయితే అవన్నీ పండించారు రేరు అంటే కొన్ని కొన్ని చోట్ల ఉంటుదంత
అ
మీవన్నీ బాగా కొంచెం వాణిజ్య పంటలకే ఉన్నాయి కదా అన్నీ నువ్వు చెప్పినవన్నీ అట్లా ఉన్నాయి అ ఏమో కొన్ని కొన్ని రేసింగ్ అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి డిపెండ్ అయ ఉంటది కదా
అ
దానినికిే అలవాటు పడతారు
చేసార వైసు కేసి
ఏంటిది
ఫుడ్డు చేశారా
ఇంకా లేట్ అయితది ఇప్పుడే కాదు కదా ఎయిట్ కి అట్లా తింటాం సెవెన్ థర్టీ తర్వాత అవుతుది ఇంత తర అంటే చెయ్యరు మబ్బుంది కదా పర్లేదు అందులోకి
అవునవును మార్నింగ్ ఏ తనాారు ఆఫ్టర్నూన్ ఏ తనా
మార్నింగ్ అయితే ఉగ్గాని బజ్జి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు అది తెలుసా పేరన్నా విన్నావు ఆకాఫట్ ఇంకా మం ఆఫ్టర్నూన్ అయితే ఉన్నాం పప్పు చట్నీ పలివ ఓ మీ
మా వచ్చస మాని మ
ఆ
టమోట రాయిస బేరు మాటకు టమట రాయిస హ తీసిన కానీ ఏంటో అది
మా చేయరా
ఏమి చేయరు చటిఫెన్ ఒకక్కటే బాగాేస్తారు పూరి చపాతి దోసా బాగస్ తవనీ కరేస్ అలా ఏం బాగున్నావు
సైడ్ అంత మఖతంగా తెలుసులే హాస్టల్ంట ఉ స కూడా అక్కడే ఉంనాను ఆ గుడ్డు అలాంటి అ బాగా ఐడియా ఉంది నాకు ఉన్న ఫోర్ ఇయర్స్ నాకు
బరిేసా
ఆ
ఉ
మళ్ళీ తర్వాత ఈ సైడ్ ము వచ్చేసిన అక్కడ నుంచి పోలే
ఆ
ఏమో వస్తాయి సార్ గరుస్తాం మిమ్మల
ఆ నన్న సస్టర్
వస్తతే కాలుస్తతోార ఆకోతే ఎం చేలి
ఉ
అంతే కద
అంతే అంత లోన్నా
ఆ బానే ఉన్నారా మీ పేరెంట్స్ అందరుూ
ఆ అందరు బాగున్నారు సిస్ట
తెతనుా డైరి పోవచ్చు
ఆ డైరీ చేస్తారు మాట్లాడతారు
ఉ మీ మీరేం ఏంటి
చప్పని చప్పని
అక చాలే
మీ కాకినాడ కాదే ఫేమస్ కదా ని సైను
సైడ్ అ తకువ మాకి ఏం బౌ అవి
ఈసైడ్ ఏం ఫేమస్
మా సైడ్ అంటే ఉగాని బ
ఓహో
దాని తర్వాతే ఇం మీత వేయమన్నాం అంటే వంటల సైడ్ అంటే ఈచ్ సైడ్ ఎక్కువ ఫేమస్ అంటే యుగాని బజీనేే చెప్తాారు
అ
మీరంటే ఇంకా అవుట్ సైడ్ కాబట్టి పర్టికులర్ గా మీకు ఏవి స్పెషల్ ఉంటే అ చెప్తారు
ఉవును మా సైడు సంగటి నాటికోోడి తలకూర సంగటి నాలు కోడి చికెన్
చెప్పలు కూడా ఫేమస్ అంటకుంటా కదా
ఆ
చేపలు చేపలు ఫిష్
ఆ ఫిషవడా
ఆ అట ఎకువఓ
ఏ సిస్
హాస్టల్ ఓనర్స్ అవుట్ సైడ్ వాళ్ళే ఉంటుండ మ
ఆహా
ఆ అవు కొంచెం కొంచెం ఐడియా ఉంది లాంగ్వేజ్ లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది
ఆ
అట్లో కొంచెం కొంచెం ఐడియా ఉందింది
మ్ ఉన్నాారు కాబట్టి ఫర్ ఇయర్స్ మిక్ కొంచెం ఐడియా ఉంటారు
ఎ
ఫోర్ ఇయర్స్ ఉన్నారు కాబట్టి మీకు కొంచెం ఐడియా ఉంటది అంటున్నాను
ఆ ఆల్మోస్
మ్
అన్ని రాకరకాల్ రకరకాళ్ళో ల్లాందరు ఉంటారు ఆడ ఎట్లా మనై కూడా ఈజీగా కొంచెం సర్వే అవుతారు ఆ ఏరియాలో
మ్
మ్ షాపింగ్ వెళ్ళలేదా
చెప్పాను వానజాకి చి షాపింగ్ పోదామంటి
ఆ
మళ్ళీ పోదాం అని చెప్పింది
ఆహా ఏమో మరి వెళ్ళాలి అప్పుడప్పుడు
ఆ మీ మొన్న వెళ్ళాము మొన్న వెళ్లి త్రీ డ్రెస్ తెచ్చుకున్నాం
అ అంటే మీక్కూడా కొంచెం బడు సోని కద ఏ రే నైట్ తో స్
అవునవును
వెళ్తారా వీక్లి వన్స్ అన్న
ఆ వెళ్తాము వీక్లీ వన్స్ ఏందీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తిరుగుతనే ఉంటాము
అవును
మ్
అదే భావన అంటే ఎప్పుడు చూసినా మేము పోలేదు పోలేదు అంటదా
మ్
పొండి అప్పుడప్పుడు పోయి బయట అవుటింగ్ అది తిరిగేసోస్తే మీక్ కూడ కొంచెం రిలాక్స్ గ ఉంటారు ఏమీ ఈ రోజు స్పెషల్ ఏంటి
ఏంటక్క
స్పెషల్ ఎం ఉంటది ఈ రోజు అంటి
స్పెషల్ ఏముండది ఎగ్గు ఉంటాది ఎగ్గు ఇంకా కర్రీ ఏం చేస్తాలే ఎం కరి చేస్తారు ఆ శ్యామ గడ్డ
అహ తిన్లేమ్ లే అసల్ అది జిడ్డు జిడ్డు గోచ్చింటది
మ్ అ